హలో
నమస్కారం అండి ఏం చేయట్లేదండి కూర్చోనున్నాము
బాగున్నారండి అంతా
బాగున్నామండి మీరు బాగున్నారా
మీరు బాగున్నారండి తిన్లేదండి ఇంకా తిన్లేదండి ఇంకా పిల్లలు ఆడుకుంటున్నరండి మీ పిల్లల్ ఏం జెస్ స్తున్నారండి
మా పిల్లలు పెద్దోడేమో ఇంట్లో గొడవ చేస్తున్నాడండి రెండో వాడేమో అన్నం తింటున్నాడు.
ఆ ఏం కూరలండి మీవి?
మాదా మటన్ చేసారండి ఉదయం పండగ అయ్యింది కదా పండగప్పుడు మట టన్ వచ్చిందన్నమాట. ఆ మటన్ వండింది ఇందాక
ఆ
ఆ మీరేం చేసారండి?
మాది చికెన్ అండి.
చికెనా చికెన్ ఎలా తయారు చేస్తారండి కొంచం చెప్తారా? చికెన్ బిర్యానీ అంటా ఉంటారు, చికెన్ ధమ్ బిర్యానీ అంటారు
చికెన్ బిర్యానీ కాదండి చికెన్ కోర్చతామండి.
చికెన్ కూర చెప్తారా? ఆ చెప్పండండి.
స్తామండి సట్లో
ఎన్ని చంచాల్ ఏయాలండి మామూల్గా నలుగురికి వండు
ఓ ఒక వంద గ్రాముల్ నూనండి.
వంద గ్రాముల నూనె వేయాలండి ఆ ఇంకా ఒక ఉల్లిపాయేనా!
ఆ ఒక ఉల్లి పెద్దదేయన్ ఒక ఉల్లిపాయా
ఆ
ఒకా రొండు స్పూన్లు అల్లము
రెండు
పేస్ట్ అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ చిన్నుల్లిపాయ పేస్ట్ రొండు స్పూన్లు
ఆ
ఒక స్పూనూ పసుపు ఓ రొండు స్పూన్లు ఉప్పు వేసి బాగా వేగనిచ్చి దాంట్లో చికెన్ ఏస్తామండి. చికెన్ బాగా మగ్గిన్ తర్వాత
చికెన్ బాగా మగ్గాల అండి.
ఆ మగ్గిన్ తర్వాత రొండు స్పూన్లు కారము
స్పూన్లా అండి ఏం కారం వాడ్తారండి?
మ్యాంగో కారం.
మసాలా కారం అట్లాంటి ఏం ఏయరా అం
అహ మ్యాంగో కారం మండి.
అంటే మ్యాంగో కారం అంటే ఎలా అంటే ఇప్ గొడ్డు కారమే అంటార్ ఆహా గొడ్డు కారం ఎయ్యాలా రెండు చెంచాలు
ఆ కొంచం కొంచం కొబ్బరి పేస్ట్
కొబ్బరి పేస్టా కొబ్బరి తింటే గ్యాస్ వస్తుందంటార్
కొంచం, కొంచం గష్గసాలు కొంచం కొబ్బరి పేస్ టూ ఏసి కలిపి కొంచెం నీళ్లు పోసి పోయి మీద పెడ్తారండి.
కొబ్బరి పేస్ట్ కాకుండా ఇప్పుడు కొబ్బరి పొడి వస్తుంది. పొడైన ఏస్కోవచ్చా అండి.
ఏస్కోవ దైనా ఏస్కోవచ్చు.
హ్మ్ టేస్ట్లో ఏమన్నా తేడా ఉండిద్దా అండి ఒకేలా ఉం
ఏం తేడా ఉండవ్ ఒకేలాగుంటాయి.
మ్ కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద కొబ్బరికాయ కొట్టేసీ మొత్తము పేస్ట్ చేసేసి దాంట్లో నుంచి నీళ్లు తోడతారు పెరుగు
అదీ అది పలావులో ఏసేదండి అట్లా కూరలో ఏయరు అట్లాగా ఉమ్ అది కొంచం మూతేసి పెడ్తే కొంచం మగ్గిన్ తర్వాత ఇక ఉప్పు, కారం చూస్కొన్ దింపేస్కొన్ తింటారండి.
రైస్లో ఏస్కోని
ఇంకా అండి.
ఇంకా ఏం చెప్పమంటారు ఇంకా పలావైతే పలావులో గుడ చికెనేస్తారండి.
చికెన్ అంటే ఇంకా వంద మందికి వండుకోవాలనుకోండి ఎంత కేజీ చికెన్ పట్టిదండి.
వంద మందికి చికెన్ అంటే ఒకా పదిహేను కేజీలు దాకా పట్ ట్టిద్దండి ఆ ఒక పది కేజీలు బియ్యం. ధమ్ బిర్యాన్ ఆ ఆ ముందు మసాలా దానికి సరిపోయే మెయిన్ మసాలా అయన్ని వేగనిచ్ చ్చి దాంట్లో చికెనేసి
అంటే ఇప్పుడు బిర్యానీ అంటే రెండు రకాలుగా చేస్తారు. ఒ కటేమో కూర వండేసిన్ తర్వాత దాంట్లో ధమ్ కి నీళ్లు పోసి దాంట్లో బియ్యం పోస్తారు.
అవునండి మేమైతే మసాలా, చికెను, వే గనిస్తాము.
ఆ
అల్లం పేస్టు, చిన్నుల్లిపాయ పేస్ట్
ఆ
ఉల్లిపాయ, టమాట కొత్తిమీర, పుదీన అన్ని యాగనిస్తాము నెయ్యి వేస్తాము. తర్వాత చికెన్ ఏస్తామండి చికెన్ కొంచం మగ్గనిచ్చి బియ్యం కడిగి, బియ్యమేస్తాం. అండి తయే ఎసురు అం దానికి తగినంత ఎసురు పోసి
అదే లెండి ఆ
ఏసి త అది రెండు ఉడికిన్ తర్వాత కొంచం ఉడికి ఇదైవిన్ తర్ తర్వాతా దమ్ము కేేసేస్తామండి.
అంటే మీరు ఏ టైపు మామూల్గా నీళ్ళు పోసేస్ దాంట్లో అన్నం వండి ఏసేస్తారా?
అన్న ఆ చికెన్లోనే ఆహాహా లేదన్ డి లేదు బియ్యలోనే ఆ మసాలా ఉడికేటప్పుడే ఎసురు బియ్యంకి ఎసురు కొల్సి ఆ ఆ ముక్కల్లోనే ఏసేసి బియ్యం తర్వాత్ త పోసేస్తాము. అది ఇది ఉడికితే సరిపోద్ది.
అప్పుడూ ముక్కా తెల్లగానే ఉండిద్ది కదండి.
తెల్లగా ఉండదండి తెల్లగా ఉండదు ఈ మసాలా ఈ అల్లం పేస్టు చిన్ని పసుపు అన్నీ పట్టిద్ది కదా ము కాకి అప్పుడు రుచి ఉంటది ఇంకా
రుచి ఉండిద్దండి ఇప్పుడు మళ్ళీ మనం అదే కూరలో దమ్కి నీళ్లు పడతాం కదా అప్పుడు మొక్క దాంట్లో ఉడికేటప్పుడు మసాలాలు మొత్తం
పట్టిద్ది కాని పట్టిద్ది కొంచెం కారం కూడా వేస్తాం కదండి
ఉమ్ అంటే నేను ఇంకో విధంగా చెప్తాను అట్లా కూడా చేస్తే ఎట్లా ఉండదు చెప్తారా కొంచెము
ఆ చెప్పండి
అదే చికెన్ మొత్తం వండేసేసి చికెన్ బయటికి తీసేసి మొక్కలు మొత్తము మళ్ళీ దాంట్లో దధమ్కి నీళ్ళ పోసి అన్నం నైటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మళ్ళీ కూరగోడ పెట్టేసేసి దాంట్లో వేసి చ్చసి మళ్ళీ దమకి పెట్టేసి
ఆ అలా కూడా చేయొచ్చండి
మూడో విధమైనదీ అంటే కూర మొత్తం ఒకేసారి ఉం లేసేసి ఇంకో గిన్నె తీసుకొని గిన్నెలో వేడి నీళ్లు పోసి బియ్యం మొత్తము దాంట్లో పోసేసి వేడి నీళ్ళలో అప్పుడు అన్నం నైంటీ పర్సెంట్ ఉడికేసిద్ది కదాండి అది తీసేసి ఓ ఒక లేయరు బియ్యము ఒక లేయర్ చికెన్ ఒక లేయర్ బియ్యం ఒక లేయర్ చికెను
అవును ఆ చేయ్యొచ్చు అలా కూడా చేయొచ్చు అలా చేసినా బానే ఉంటది
ఉం
ఉ అలాగా చేయొచ్చు మేము దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ ఇట్లా మసాలా లో ద చికెన్ ఉడికిన తర్వాత బియ్యం వేసి ఉడికితే రెండు కలిసి ఉడికితే అది బాగుంటుంది అదే ఇష్టం ఆ కలిసి ఉడకితే ముక్క ఉడుకిద్ది అన్నం అది రుచి వన్ ఉప్పు కారం అన్ని పడతాయి
ఇంకేటండి సంగతులు
ఏమున్నాయండి ఎండలు పొద్దున పూట చల్లగాంట టుంది మధ్యాహ్న నుంచి ఎండలు బాగా ఉన్నాయండి
విపరీతంగా వస్తున్నాయండి ఎండలు
ఆ బాగా ఉన్నాయండి ఎండలు
ఉమ్ రాత్రిపూట ఎలా ఉంటుందండి వాతావరణం
ఉమ్మదం ఎక్కువ ఉందండి
గాలి లేమి రావట్
గాలి లేదు గాలి తక్కువ ఉమ్మదం ఎక్కువ
అదేలేండి మా ఊర్లో కూడా అలానే ఉందండి వాతావరణం ఒక విధంగా ఉండటం లేదు ఉదయం ఎండబడుతుంది మధ్యాహ్నం ఒక్కోసారి వర్షంలా వస్తు అ మళ్లి ఎండా పడుతుంది
ఆ
రాత్రి పూట ఒకసారి చల్లగా ఉంటది కరెంట్ పోతది చాలా ఉన్నయండి ఈ ఎండాకాలం ఏందో మరి చాలా దారుణంగా తయారైంది ఈ వాష్
ఎండలు బాగా ఉన్నాయండి ఈ సంవత్సరం.
ఉమ్
మీదేం కూరండి ఇవాళ మా పిల్లలు ఆడుకుంటున్నారం మ్
కే
ఏం ఏం పనికెళ్తారండి మీరు? ఆ బాగ్ గొడవ చేస్తారండి మా పిల్లల్
ఉమ్
పిల్లలు బాగ్ గొడవ చేస్తారండి మా పిల్లలు గుడా
ఆ మా పిల్లలు అంతే లెండి పెద్దోడై తే ఉదయం నుంచి సాయంత్రం దాక గొడవలోనే ఉంటాడు మధ్యాహ్నం అన్నం గుడా సరి
మా పిల్లల్ అల్లరే కొట్టు కుంటుంటారండి పిల్లలు.
ఆ చిన్నవాడైతే. మ్మో మామూల్ అల్లరి చేయడండి వాడు జుట్లు పట్టి లాగటం కొట్
లేదండి.
అలా చేస్తా ఉంటారండి మా పిల్లలు.
ఆ మా పిల్లలు గుడా అంతేనండి.
మ్ ఇంట్లో చాలా సందడిగా ఉండే దనుకుంటా అండి మీ ఇంట్లో
ఆ ఉంటదండి మాక్ సందడిగానే ఉంటది.
మ్ మా ఇంట్లో గుడా అంతే. ఒకోసారి చిరాకు పుట్టిది ఒకసారి ఆళ్ళ మాటలకి చాలా ఆనందంగా ఉండిద్ది మాడే మాట్లాడే మాటలకి
ఆ
ఇంకేంటండి? ఏ చెట్లు ఏమన్నా పెంచుతారండి ఇంట్లో
ఆ మాకొక జామ్ చెట్టుందండి.
పూల్ ఏమన్
మల్లెపూల్ చెట్టుంది ఆ మల్లె చెట్ ట్టుంది జామ్ చెట్టుంది. కలమంద చెట్టుండి ఒకటీ
ఇవి మొక్కలకి పూలేమన్నా వస్తాయా అండి?
ఆ మల్లె పూలు వస్తాయండి.
మ్
మల్లె పూలు వస్తాయి. జామ ఆ జామకాయల్ వస్తాయి మల్లె పూలు వస్ తాయి.
అదే లెండి తీయగా ఉంటాయి అనుకుంటగ మీ జామకాయలు
ఆ తీయగానే ఉంటాయండి.
ఉమ్ మామిడి చెట్టు ఏం లేదా అండి ఇంట్లో
కు స్థలం తక్కువ అండి స్థలం తక్కువ అందుకని మామిడి చెట్టు లేదండి
ఊ
ఆ బాగా తింటామండి మామిడికాయలు అంటె బాగానే ఇష్టం
ఇంతకి ఇప్పుడు అన్నం తిన్నారా అండి మీరు
తినలేదండి తినాలి
సరే అండి తినండి అయితే సాయంత్రం అయ్ రాత్రి అయింది కదా
ఆ సరేనండి ఓకే అండి ధన్యవాదాలండి
ఉమ్ ఉంటానండి
ఆ సరేనండి